హలో ఆ నమస్కారం అండి బాగున్నారా అండి అ నమస్ సరే అయితే బావున్నమండి బావున్నారండి మీరు ఆ బావున్నామండి తిన్నారా అండి ఆ తిన్నమండి ఇందాకే తిన్నాం అండి మీరు
హా ఇంతకు ముందే తిన్నం తిన్నం అండి మేము కూడా తినేసి పిల్లల్ని ప పిల్లలు పడుకుంటారండి ఏం కర్రీ చేశారు అం
చేసారని ఈ రోజు బ్రింజల్ చేసానండి బ్రింజల్ చపాతి ద చపాతి చేసాను
అవునా అండి
మేము కూడా ఇందాకే తిన్నమండీ
అవునా
సరే
నేను ఎగ్ చేస్తానండి పిల్లలు పూరీలు కావాలి అనేసరికి పూరి చేశాను ఎగ్ రైస్ పెట్టానండి. బా రోజులు అయింది ఈగ స్కూల్ కి కెళ్ళడం మార్నింగ్ టైమ్ వాళ్ళకి చేసి ఇవ్వడం అయితలేదు ఇగ ఈవినింగ్ టైమే ఏదో ఒకటి స్నాక్స్ లాగా చేసి ఇవ్వడం అయితుంది అండి
అవునండి ఈ ఎండలకు తినట కూడా తింటలేరండి అసలు పిల్లలు
అదే కదా అండి మార్నింగ్ స్కూల్ ఏమో తొందర వెళ్ళడం అయితుంది సెవెన్ కట్లా పంపియడం అయితుంది ఆ టైమ్ ఇంకా అసలు మిల్క్ తాగి వెళ్ళడమే వాళ్ళకి అంత మార్నింగ్ అసలు లెవ్వరూ కొంచెం వేడి చేసి మిల్క్ ఇస్తేనే దాన్ని
దాన్ని తాగం అనేసి పక్కన పెడుతుంటారు అండి అదే గదా అండి స్నాక్స్ అట్లా పంపియమనేసి అన్నారు ఇగ డైలీ ఫ్రూట్స్ అట్లా పంపిస్తున్నామండి అవునా అండి ఇగ ఇప్పుడు పిల్లలకి ఫ్రూట్స్ ఏ బెటర్ అండి
అదే కదా అండి
ఈ వెదర్ మొత్తం అప్పుడే వేడి అయిపోతుంది అప్పుడే కూల్ అయిపోతుంది అవును ఏంటంటే అఫ్టర్నూన్ టైమ్ కాబట్టి అవును కొంచం ఫ్రూట్స్ అయితే దాంట్లో వాటర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా అండి ఆ అవునండి
దాని వల్ల డైలీ ఒకటి వాటర్ మిలన్ గ్రేప్స్ అట్లా
వాటర్ శాతం ఎక్కువ ఉంటే మాత్రమే పంపిస్తున్నామండి అవునండి మేం కూడా అండి మా పిల్లలు కూడా అండి మార్నింగ్ తొందరుగా వస్తుందండి వెహికల్ సెవెన్ కే వస్తున్నది ఇంగ వాళ్ళ ఆ టైమ్ లో తినరు కాబట్టి నేను కూడా ఫ్రూట్స్ ప్రిపేర్ చేసి పెడుతున్నాను అండి బాక్స్ లో ఇంగ అసలు వాళ్ళు లెవ్వకపోతుడునే అండి అవును
ఇప్పుడు సడన్ గా లేపి రెడీ చేసి పంపించేవారికి అసల
అసలు వాళ్ళకి తినడానికి కూడా టైమ్ ఉంటలేదండీ మరీ అఫ్టర్నూన్ వచ్చేసరికి ఆ ఎండకి వస్తున్నారు కదండి అసలు
అదే ఎండకు వచ్చేసరికి ఫ్యాన్ కింద కూర్చొని అసలు ఏమి తింటలేరండి
వాటర్ తగేసీ ఉన్నారు అసలు ఎండ ఏమో అసలు
హు మొత్తం ఎండ ఎక్కువ అయ్యేసరికి అలసిపోయినట్టు అయిపోతున్నారండి
వాతావరణం కూడా అట్లనే ఉందండీ
అవునండి మా దగ్గర అయితే పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోతుందండి
డైన్
ఏంటంటే మా దగ్గర్లో ఒకటి కంపనీ ఒకటి ఉన్నది దాని నుంచి పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ బయటికి వస్తుంది దండి ఆ స్మెల్ అస మొత్తం వాంటింగ్ వచ్చినట్టు అవుతుంది
అవుతుందండీ ఆ అవును అది ముందు డ్రైనేజ్ డ్రైనేజ్ స్మెల్ వస్తుందండి
ఉ దాని వల్ల అసలు భయ వేస్తుంది చిన్న పిల్లల అయితే ఆ ఇట్లా స్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డట్టు అయిపోతున్నారు ఒకటేసారి అది ఏ మ
ఎయిర్ మొత్తం బయట ఒకటే సారి అంత వదిలేస్తున్నారు. దాని వల్ల పొల్యూషన్ చాలా ఎక్కువ పోతుంది అవునండి దగ్గర ఫ్యాక్టరీస్ ఉంటే అట్లనే ఉంటానండి
అదే దగ్గరలో ఫ్యాక్టరీ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది మనం ఎంత చెట్లు పెంచుకున్నా గానీ ఇంకా బయటికి వెళ్ళిన ఇప్పుడు స్కూల్ కట్లా వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయితుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాతావరణం చే జో బానే ఉంటుంది కానీ బయటికి అంటే స్కూల్ క వెళ్ళినప్పుడు ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది
దాని స్కూల్ కి వెళ్ళినపుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. విబా లో అట్లాంట వాటికి కొంచెం మనం ఊరి బెటర్ గానీ ఇంకా దగ్గర ఉంటే మాత్రం ఇంకా ఘోరంగా ఉం అలాంటి పరిస్థితి
ఏ మాకు దగ్గరనే ఉందండి అది ఇంట్లో ఉన్నప్పుడు ఏంటం టే అంత ఏమి ఇబ్బంది లేదు. చెట్లు ఉన్నాయండి కానీ స్కూల్ కి అట్లే ఏ
స్కూల్ ఉందంటేనా గినా అప్పుడుయితే ఇబ్బందాయిపోతుంది అవునవునులెండి ఏ ఫ్యాక్టరీ దగ్గర స్కూల్లు ఉన్నా కూడా పిల్లలకి మొత్తం పొల్యూషన్ ఇదే అవుతుంది కదండి. ఆ ఆదిఅద్దెనమ్మ పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోతుంది అవును ఇక్కడ ఈ ఫ్యాట్లు ఉండడం వల్ల ఏంటంటే లంగ్స్ ఎఫెక్ట్ చాలా మందికి అది లంగ్స్ ఎఫెక్ట్ ప్రాబ్లమ్. ప్రోమో వస్తుందండి అవునవునా అండి అవును
ఇంకా ఏంటంటే వెహికల్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి కదండి దాని వల్ల కూడా పొల్యూషన్ అయిపోతుంది.
అవునండి బైక్ వల్ల అవును మోటార్స్ అవునవును ఇప్పుడు ఉన్న పొల్యూషన్స్ మొత్తం అట్లా లారీలు వారీ అవివీ ఎక్కువ నడుస్తున్నాయి. అంతే కదండి అవునవును దాని వల్ల చాలా పొల్యూషన్ అయిపోతుంది అవునండి. ఇప్పుడు ఉన్న ఆయి అక్కనే ఉంది కదండి మొత్తం పొల్యూషన్ ఉన్నది. అదే దాని వల్లనో మరి ఏమో కానియండి ఇప్పుడైతే మంచిగా వాళ్ళ ఏంటి చార్జింగ్ య వేల్తున్నాయి కదండి వెహికిల్స్ అది బెటర్ అండి ఇప్పుడు ఈ వెహికల్స్ వల్ల సౌండ్ పొల్యూషన్ అయితుంది. ఎయిర్ పొల్యూషన్ అయితుంది మొత్తం బాగా డస్ట్ అయిపోతుందండి అవునండి అవును కాని ఇప్పుడు ఏంటంటే చార్జింగ్స్ అవి బైక్స్, స్కూటీలు అవి వెళ్తున్నాయి కదా అవును దాని వల్ల సౌండ్ కూడా వస్తాలేదు, నెక్స్ట్ ఏంటంటే పొల్యూషన్ కూడా లేదండి. అవునండి పొల్యూషన్ చాలా సేఫ్టీ కంటే సేఫ్టీ వే ఆలోచించిందండి అవునవును అవును ఇప్పుడు చాలా మంది అ ఇంత వందు కొంచెమైనా పొల్యూషన్ కాకుండా అవును బ్లాక్ చేస్తుంది. కొంచెం కొంచెం ఇప్పుడు చాలా మంది డబ్బే తీసుకుంటున్నారు కదండి. వాటితోనే అన్నివిధాలుగా కూడా అసలు నెట్ అయిపోతుంది వాటితో అన్ని విధాలుగా కూడా రిస్కె ఉంది. ప్రతిది చార్జింగ్ గట్ల ఉండదు కదా. ఆ అదే కదా ఊ
ఇంక హెల్మెట్ అది ఇది పెడితే కొంచెం బెటర్ అండి ఏంటంటే
ఆ ఇప్పుడు యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఏంటంటే ఒకరిని చూసి ఒకపక్క బాగా స్పీడ్ నడపడం వల్లా కొంచెం స్కిడ్ అయినా కాల్లిర్గడము తల పలగడము అవే అయిపోతున్నాయండి అవును ఈ రో కొంత మంది అయితే ఏంటి అది ఫ్యాషన్ లాగా ఫీల్ అయిపోయి హెల్మెట్స్ కూడా ఏం పెట్టుకుంటలే లేరండి వాళ్ళ సేఫ్టీకే కానీ వాళ్ళ అసలు దాన్ని యూజ చేస్తలేరు ఈ రోజులలో బాగా అవుతున్నాయండి ఎక్కడ చూసినా అవే ఉన్నాయి అసలు.
అసలు చాలా డేంజ్
డేంజర్ ఉందండి అవును మనం ఎంత రీసెంట్ గా ఇవ్వాలి మా దగ్గరా అంటే బైక్, ఒక ఆటో ఢీ కొట్టడం వల్ల ఊ చాలా గాయాలయినాయండి వాళ్ళకి అహ
ఆటో వాళ్ళ ఆటోలో ఉన్నవాళ్ళకూడా చాలా గాయాలయ్ అది బోల్తా పడిందండి డి బైక్ వాళ్ళక్కూడా కొంచెం గాయాలైనయ్ కానీ చాలా ఇబ్బంది అయిపోయింది, సడన్ గా ఇట్లా ఒక్కటేసారి క్రాసింగ్ చూసుకుంటలేరండి.
ఉమ్ అదే కదండి కొంచెము వచ్చే వాళ్ళు ఎల్ళే వాళ్ళు కొంచెం చూసుకుంట వెళ్తే అట్లాంటి బా దలేముండవు కాన కానీ ఈ జనరేషన్ లో ఏంటంటే మనం కూడా ఎంత జాగ్రత్త ఉన్నా గాని అచ్చే ఎదుటి వ్యక్తి కూడా అదే అనుకొని వస్తే ఇద్దరు సేఫ్ అయిపోతారు అట్లా ఎవరు చూసుకుంటలేరండి ఒక టెన్ మినె
దగ్గర ఫైవ్ మినిట్స్ లోనే ఎళ్ళిపోతున్నారండి
మేసేజ్ అట్లా యాక్సిడెంట్లు చాలా ఎక్కువ ప్రాబ్లం తీసుకొస్తున్నాయి ఫ్యామిలీస్ చిన్న పిల్లలు కూడు మొత్తం బైక్స్ పట్టుకొని తిరుగుతున్నారు ఈ రోజుల్ అవునండి అసలు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ లేని వాళ్ళకి అసలు బై కే ఇవ్వద్ధు కానీ ఇప్పుడు సిక్స్త్ సెవెంత క్లాస్ వాళ్ళ మా వా ఆ ఏజ్ వాళ్ళు కూడా బైక్స్ నడుపుతున్నారండి ఇంకా వాళ్ళు రేసింగ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ అయిపోతుందండి అట్ల రేసింగ్స్ ఎంత ఇస్తమో అంత లాస్ పొగ ఇట్లో బయటికెళ్తదికదండి వారి వల్ల చిప్ ఏంటంటే బైక్ బైక్ అనేసి దగ్గర ఎక్కువ వస్తారు కదా అసలు పిల్లలకసలు, అసలు పిల్లలకసలు బైక్సే ఇవ్వద్దు ఒక ఏజ్ వచ్చే వరకు కూడా బైక్స్ ఇవ్వనే ఇవ్వద్దు మినిమం ఒక టెన్త్ ఇంటర్ లో అంటే ఆ ఏజ్ వాళ్ళంటే కొంచెం పర్లేదు అన్నట్టు ఉంటదండి ఈ టీనేజ్ వాళ్ళకిస్తే ఏంటంటే ఇం కొంచెం స్పీడ్ నడిపితే బావుంటదేమో అన్న తాట్ లో బాగా స్పీడ్ నడిపిస్తున్నారండి వాళ్ళకసలు ఇంత నడపాలి ఇంతలోనే వెళ్ళాలి అని ఉండదు కదండి మంది తల్లిదం తల్లిదండ్రులు గు అవును తల్లిదండ్రులు కూడా కొంతమంది కొంచెం కేర్ తీసుకోవాలి పిల్లలకియోద్దు ఇట్లా అన్నట్ అ కాని అట్లా కాదు కాన్సన్ట్రేషన్ పోయి ఫ్యాషన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుందండి మా జన్రే షన్ అప్పుడయితే స్టడీ అంటే లైఫ్ ఈ విధంగా వెళ్ళాలి ఇలా ఈ విధంగా ఎల్తారు ఈ రూట్కెళ్తరు అనేసి కొంచెం మోటివేషన్స్ ఎక్కువ ఉండే అండి ఇప్పులే ఇప్పుడేంటంటే మెుబైల్స్
బైక్స్ దాని వల్ల ఈ కరోనా నుంచి ఇంకా మొబైల్స్ ఎక్కువ వాడడం అయి
పోతుందండి పిల్లలకు కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేసి మొబైల్స్ ఇచ్చిండ్రు పేరెంట్స్ దాని వల్ల పిల్లలు కూడా చాలా అంటే మొత్తం మొబైల్స్ లోనే అ చూడ్డం అలవాటు అయిపోయింది అండి, సొంతంగా ఆలోచించడం అనేదే లేదు అసలు మొబైల్స్ లేంది అసలు పిల్లలు ఉండట్లేదు అస్సలే
అదే కదండి మొత్తం మొబైల్స్ లోనే ప్రతి ఒక్కటి చిన్న డౌటోచ్ వచ్చిన మెుబైల్ ఇట్ట సెర్చ్ చేయడం, ఇప్పుడు మా మైండ్ కి అంటే క్వశ్చనింగ్ వేయడం మర్చిపోయానండి, ఆలోచించడం ఏ విధంగా అసలు ఇది ఇట్లా చేస్తే
అట్లేమిలేదండి మొబైల్ ఆన్ చే చిన అయిపోయింది దాని అవును తల్లిదండ్రులు కూడా అట్లనే చేస్తున్నారు కాని పిల్లలకస్
బాగా గారభం ఎక్కువయ్
ట్రైన్స్ లోనైనా బస్ లో అయినా చూసిన పిల్లల పక్ తొక్కుకోవడం మనస్సులో ఇవ్వడం
అసలుకి అంటే నార్మల్గా అండి ఒక్క ఇంట్లో ఒక్క డబ్బా ఫోన్ ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫోన్ అయిపోయిందండి పెద్ద పెద్ద సెల్లులు ఇంకా ఇంట్లో ఒక టైం కి తినడానికి లేకపోయినా రీఛార్జ్లు కంపల్సరీ అండి ఫైవ్ మొబైల్స్ అంటే ఫైవ్ రీచార్జెస్ అసలు ఎంత అమౌంట్ వేస్ట్ అవుతుంది ఆదాయం అనే
వచ్చే ఆదాయం దానికే సగం తుందండి అవునండి కానీ అట్లా ఆలోచిస్ త డే అసలు అసలు అట్ల మరి రేడియేషన్ ఎక్కువ అవడం వల్ల కూడా ఇ పిచ్చకలు బాంట అవి ఇవి ఇప్పుడు ముందు మార్నింగ్ మనకే సి మొత్తం ఆల్టీసౌండ్స్ తోటె లేసేవాల్ అలా మం అ ఏ సౌండ్ లేవండి రేడియేషన్ పొల్యషన్ వల్ ఎలాంటి మూగ జీవులు లేవు
తక్కువ అయిపోతున్నాయి మొత్తం ఎప్పుడో ఒకసారి కనబడతాయి
మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు దాలండి థ్యాంక్ యూ అండి ధన్యవాదం